వస్తయ్ అండి
నమస్తే అండి
బాగున్నారండి
బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నా అండి తిన్నె అం మీ వర్షం గురించి ఈ రోజు ఏదైనా టాపిక్ గురించి మాట్లాడదామా అండి తెలుసుకుందామా
ఆ తప్పకుండా తెలుసుకుందమండి
అవును ఓ వర్షం అనేది మీ ఊరు సైడ్ ఎలా ఉంది వాతావరణం ఈరోజు
ఈ రోజ అయితే ఇప్పటికి వర్షం అయితే పడట్లేదండి నిన్న నిన్నయితే పడిందండి
అవునండి మా సైడ్ ఈ రోజు ఫుల్ వర్షం పడిందండి నేనైతే బట్టలు ఉతుక్కుందాం అనుకున్నాను కానీ వర్షం పడిందనే నేను ఇంగ ఊరుకనే అయిపోతినండి మీ సైడ్ వర్షం పల్లెదండి ఈ రోజులాగైతే
ఈ రోజు పడలేదండి
ఆ ఓకే అండి అయితే వర్ష శాతం అనేది తక్కువగా ఉందనమాట మీ సైడ్ అయితే
అవునండి ఇక్కడ మా సైడు వర్షాలు చాలా తక్కువ పడటం వల్ల పంటలు సరిగ్గా పండడం లేదండి
మాకు అంతే అండి నష్టం వస్తుంది ఒక్కసారి అయితే వర్షం ఎక్కువ రావడం వల్ల వరదలు వస్తున్నాయండి మీ సైడ్ కూడా ఏమన్నా అలా జరిగినాయాండి
లేదండి మా సైడ్ వర్షాలు చాలా తక్కువగా ఉండటం వలన
ఉ
చాలా పంటలు దెబ్బ తినడం జరిగిందండి
అవునండి కొన్ని చోట్లయితే వర్షాలు రావడం వల్ల వరదలు రావడం వల్ల అన్నం లేక చాలా ఇబ్బంది పడినారండి ఆళ్ళ కొన్ని సమయాలలో అయితే ఫుడ్ అనేది డొనేషన్ గున్ చేశారండి మీరు కూడా ఏమన్నా కొంతమందికి డొనేషన్ చేశారండి వరదల కాలంలో
ఉమ్ చేసామండి
ఆ ఓన్లీ డబ్ ఆ ఫుడ్ యేన లేకపోతే అమౌంట్ ఇవ్వడం వస్తువులు ఇవ్వడం అలా చేసారండి
ఆ వాళ్ళకి ఫుడ్ పెట్టడము వాటర్ బాటిల్స్ అంతా పాలు ఇలాంటివి కూరగాయలు వాళ్ళకి ఏవైతే నిత్యావసర సరుకులు కాబంటాయో అవన్నీ చెమండి
అవునండి ఓకే అండి ఇంకా ఏమేమి ఇచ్చారండి
వాళ్ళకి కావల్సిన అవసరాలన్నీ చాలా వరకు తీర్చగలిగామండి
ఓకే అండి నియర్ బై మీకు దగ్గర్లో ఉండే వాళ్ళ ఊర్లలో కూడాన వెళ్ళలి ఇచ్చేసారండి
ఆ ఇచ్చామండి మాకు దగ్గరలో ఉన్న వాళ్ళకి కూడా
హమ్ మంచిదండి ఇంకా మీ సైడ్ ఎలా ఉందండి వా వాతావరణం శాతం అనేది
ఇప్పుటికైతే వర్షం అనేది ఇది ఒక థర్టీ పర్సెంట్ వరకు ఉందండి ఇంకా వర్షం అనేది పడాలండి
అవులేండి
ఇక్కడ బాగా వేరుశనగ వరి
ఉమ్
చైనా తోటలు
ఉమ్
రకరకాల పంటలన్నీ పండిస్తునారండి కూరగాయల చెట్లు ఇలాంటి పంటలన్నీ పండిస్తున్నారు కానీ ఈ వర్షం అనేది చాలా తక్కువగా పడటం వల్ల
ఉమ్
ఈ వర్షాలకి చాలా ఈ పంటలకి దిగుబడి చాలా తక్కువ ఎక్కువగా ఉందండి
అవునండి మా సైడ్ కూడా అలాగే ఉందండి పంటకు దిగుబడి అనేది రావట్లేదండి వర్షాలు అధికంగా రావడం వల్ల కొంచెం నష్టం జరుగుతుంది తక్కువ ఉన్నప్పుడు మనకి నష్టం జరుగుతాంది ఈ వర్షం ఎటు కాకుండా అటు కాకుండా వస్తుందండి మీ సైడ్ కూడా అలాగే వస్తుందండి
అవునండి మా సైడ్ కూడా అలాగే ఉందండి
ఓకే అండి అంటే మీ ఎంత నమోదవుతుందండి ఈ రోజుకి వర్ష శాతం అనేది అప్రాక్సిమేట్లీగా
రోజు ఏం పడట్లేదండి అప్పుడర్లా వస్తుంది కాబట్టి ఇ
అ
ఫార్టీ పర్సెంట్ అట్లా వస్తుందండి అంతే
ఓకే అండి చాలా తక్కువగా ఉన్నట్లే అండి మీ సైడు ఇంకా చెప్పండి మీకేమనా తెలుస్తే గాని వర్షం గురించి
వర్షం మా కొన్ని చోట్ల అయితే చాలా తుఫానులా ఆ
హమ్
వర్షం తుఫాను వల్ల చాలా మంది కరువు సంభవిస్తుందండి వాళ్ళు జీవనోపాధి కోసం వేరే ఊర్లకు వెళ్ళడం అలా జరుగుతుందండి
అవునండి నేనే చాలా చోట్ల గమనించాను అండి వర్షం అని రావడం వల్ల అంటే చాలా నష్టం జరగడం వల్ల వాళ్ళు వెళ్ళిపోతున్నారండి
అవునా అండి
వేరేది అంటే వేరే పక్క ఊర్లు వలస వెళ్లడం జరిగిందండి నేను చూసానండి చాలా మంది అలా వెళ్లడం
అవున అవునండి మా సైడ్ కొన్ని చోట్లా ఈ వర్షాలతో ఈ వర్షాలు ఎక్కువగా పడటం వల్లా
ఉ
చాలా వరకు వేరే ఊర్లలకు వెళ్ళి వలసలకు పోతు తున్నారండి ప్రజలంతా
అవునండి
హ్మ్
ఇంకా చాలా వరకు మనకు ఆ పంటలు వల్ల పండించకపోవడం నష్టం రావడం రైతులు చాలా గిట్టుబాటు ధరలు రావట్లేదు అనేసుకుని చెప్తున్నారండి నిజమేనండి మీ సైడ్ గున
అవునండి రైతులకి చాలా చాలా అంటే నష్ టాం జరుగుతుందండి రైతులకు సరైన ఆ గిట్ ట్టుబాటు ధర లభించకా చాలా మంది వ్యవసాయదారులు నష్టపోతున్నారండి
అవునండి
చ ఈ టమోటాలు పచ్చిమిరపకాయ ఇటువంటి వాటికి
హ్
ఎర్రగడ్డలు ఇలాంటి వాటికి చాలా ధర తక్కువగా పడి పోయిందండి అసలు ఒక్కోసారి పడిపోతుంది అప్పుడు రైతులకు ఈ సరైన గిట్టుబాటు ధర లభించక చాలా మంది ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారండి
అవునండి ఇది అనేది భూగర్భ జలాలుగును పెరుగుతాయండి వర్షం రావడం వల్లా పర్యావరణం అనేది చల్లగా ఆహ్లాదకరంగా మారుతుందండి తాగునీటి వనరు వనరులనేటివి నిండుతాయండి అంటే ఎక్కడ జనాలు అనేది వర్దలు రావడం వల్లా కొన్ని ప్లేస్లు అనేది వంకల్ బీట్ పెయింటయి కదండి అలాంటి ప్లేసెస్లన్నీ నిండుతాయండి వర్షం ఎక్కువ రావడం వల్ల మీ సైడ్ కూడా అలా జరిగిందండి
అవునండి మా సైడ్ కూడా జరిగింది ఈ వర్షాలు పడితే
ఉ
బాగా బోర్లల్లో నీళ్ళొస్తాయి
అవునండి
భూమి చల్లబడుతుంది బాగా ఉంటుందండి
ఆ ఇంకా ఏమన్నా తెలుసా అండి మీకి
ఈ వర్షాల వల్లా ఎక్కువగా పంటలు పండక పోవడం వల్ల రైతులు చాలా నష్టపోతున్నారు
అవునండి మా అంటే మనుషులు కొంతమంది గిట్టు బదలు గిట్టుబడి దారులు రాక గిట్టుబడి రాక వ్యవసాయ మార్కెట్లలోనూ కొంతమంది అమ్మిన రేట్టుకుని ఇవ్వుకోకుండా త క్కువ రేటుకే తీసుకుంటున్నారండి వాళ్ళు పండించిన అమౌంట్ కంటే తక్కువ వస్తుందండి
అవునండి చాలా వరకు అంతేనండి ఇ వాళ్ళకి సరైన గిట్టుబాటు ధర లభించక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారండి.
అవునండి ఇంకా అయితే కొంతమంది ఏం పంటలు పెట్టుకోలేక ఉత్త భూములు పెట్టేసుకుంటున్నారండి వనం లేక బు నీళ్లు లేక
అవునండి మా సైడ్ కూడా అంతె ఇక్కడ వర్షాలు చాలా తక్కువగా పడటం వల్ల ఆ వాళ్ళకి పెట్టుబడికి డబ్బులు లేక సరైన పంటలు పండక వాళ్ళు అసలు భూమిలో ఏ పంట వేయడం లేదండి
అవునండి నేను మా చుట్టుపక్కల అబ్జర్వ్ చేస్తే చాలా వరకు అలాగే ఉన్నాయండి మీ చుట్టుపక్కల కూడా అలా ఉన్నాయండి
అవునండి చాలా వరకు అలాగే ఉన్నాయండి
ఆ ఇంకా ఎట్లయినా గాని వర్షం అనేది పడాలనేసి కొంతమంది చేట్లు నాడతారు కదండి అలా కొన్ని ఏదో ప్రకృతికి సంబంధించిన పూజలు గురించి చేస్తారు కదండి వర్షం బాగా పడాలనేసి
అవునండీ మా సైడ్ కూడా ఉంది వర్షాలు పడాలని చాలా వరకు అమ్మవార్లకూ పూజ చేస్తుంటారండి
ఊ
సోమవారం కూడా చేసినప్పుడు వర్షాలు ఇక్కడ బాగా పడుతుంటాయి
అవునండి మనకే కాదండి మూగ జంతువులు గాని వరి నీళ్ళు అనేది చాలా ముఖ్యం కూ అంటే వర్ష వర్షల వల్ల కొన్ని వీట్లనే నిండుతాయి కదండి కొన్ని ప్లేసెస్ లో అవనేది వెళితాగుతాయండి మనమె పెట్ తరం లేదండి జంతువులకు అలాంటి ప్లేసెస్ లో ఉండడం వల్ల జంతువులు తాగు తాయండి అంతే కదండి
అవునండి నిజమేనండి మీరు చెప్పేది జతువులకు చాలా వరకు ఈ వేసవి కాలం వరకు చాలా కష్టం అవుతుందండి ఈ వర్షం ప్ర మరి ఈ వర్షాలు పడితె దానిలో కూడా చాలా వరకు ఆనందంగా ఉంటారండి లేకుంటే వాటికి కూడా కష్టంగా తయారవుతుంది
అవునండి అందుకే అంటే అప్పుడక్కడ మనము నీ గుంతాలు తీసుకు పెడితే అంటే పెద్ద పెద్ద గుంతలు గాద కొంచెం చిన్నగా క అంటే ఆ ఏమంటారండి కరు టైప్ లో తీసి పెడితే ఆవి తాగుతాయండి జంతువులు లేదంటే తొట్టిల్లాగా పెడితే కుండల్లాగా పెడితే పక్షులు అనేది వచ్చి తాగిపోతంటాయండి ఎండాకాలంలో మెయిన్ మనం అందుబాటులో లేనప్పుడైనా కనీసం వర్షం రావడం వల్ల అవి నిండుతాయి కదండి మీరేమైనా అట్లా ఏర్పాటు చేశారండి
అవునండి మేము మా ఇంటి దగ్గర ఉన్న మేడమీద చిన్న పాట్ లో కుండలో నీళ్లు పోసి అక్కడ పెడతా ఆ మండి అప్పుడు అక్కడికి పక్షులు వచ్చి నీళ్లు తాగుతూ ఉంటాయండి
అవునండి మంచిదే అండి మంచి మంచి పనులు చేయాలండి అప్పుడప్పుడు చ్ అంటే మనం అంటే తాగ్త మూగ జంతువులన్నీ అడగల గదా అడుగు అడిగేకి వాటికి నోట్ ఉండదు నోరు అనేది ఉండదు సో మనమే కొంచెం ఏర్పాటు చేయ్యాలండి నీళ్ళు అనేది
అవునండి
ఉ
మనము చాలా వరకు మేము కుండల్లోను అట్లా నీళ్ళు పోసి పెడుతుంటాం అండి పక్షులకు వచ్చి తాగి వెళ్తుంటాయని అలాగే కొన్ని జంతువులు కూడా ఇంకొద్దు ఎలాగో ఏర్పాటు చేసి పోస్తుంటాము అవి ఆడ ఎక్కడైనా చెరువుల్లో లేని వా లేనివి ఊర్లలోకి ఇలా వచ్చి తాగుతుంటాయండి
మంచిదండి ఇంకా వీలైనంత వరకు చెట్లు నాటడం మూగ జంతువులకి నీళ్ళు పోయడం అలా చెయ్యండి అండి
అవునండి ఖచ్చితంగా చేస్తున్నాం మేము కూడా
ఆ ఎంతో ముఖ్యం అండి మనకి మనం ఎంత అడుగుతాం ప్రతి ఒక్కరిని చ్ కనీసం కొనను తాగుతమ్ అవి అలా కాదు కదండీ మనమే అర్థం చేసుకొని వాటికి ప్రొవైడ్ చేయాలండి వాటర్ అవన్నీ
అవునండి
ఈరోజు చాలా విషయాలే తెలుసుకున్నామ అండి ధన్యవాదాలండి
ధన్యవాదాలండి
థాంక్యూ